బాగునౌ అక్క
ఆ బాన్నా నువ్ బాన్నావా
బా ఉన్న నువ్ బాన్నావా ఏం జేసున్నారు
ఏం జేస్తనం
కొంచెం సిగ్నల్స్ రాల బైటిక్కన్న రండి
వంట ఏస్సాన్నా
తిన్నారా మార్నింగ్ టిఫిన్
ఆ తెన్నాం స్ ఇడా బాగా నిన్న నైట్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్ని బాగా
ఊ
సాంగ్స్ అన్ని బా చేసారు డ్యాన్స్
అంద బాగ చేస్సారా పండగన
అవును పండకే ఉగాది పండగ స్పెషల్ పిల్లలు చిన్న పిల్లలు భరతనాట్యం కూచిపూడి
అవునా మీ కొడుకేయలేదా
వెయిలేదు
ఏపించింటే
వాళ్ళు కాదు వాళ్ళు నేర్చుకున్న పిల్లలు నేర్చుకున్న పిల్లలు
ఉ హు బాగా ఎసార అయితే పర్ఫమెన్స్లు విడియోల్ దీల
ఆ
వీడియోస్ తీయలేదా
ఏందొ ఇనపరాల
తీయలేదా వీడియోస్
పోల నేన్ దూరం నుంచి జుషిన దగ్గర్కి వోల
ఎంతసేపు ఉన్నింది ప్రోగ్రాం
లెవెన్ వరకు ఉన్నా నైట్
ఆ
నైట్ లెవెన్ వరకు ఫయర్స్ సెవెన్ కు స్టార్ట్ అయింది లెవెన్ వరకు ఉన్నాది
వయ్యబ్బో లెవన్త్ అంతసేపు మేల్కొని చూసారా
ఉమ్ చూసినాం బల్లె ఏశినారు అయితే నిన్న వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఫో బావేసారు ట్రెడిష్నల్ సాంగ్స్
నాకి నాకేమి ఉండదు హాస్టల్ల్లో ఉన్నాం కాబట్టి అదే ఊర్లో ఉంటే ఎదో పడిను బా
అవును మేం వూరికి బొవాలే ఈరోజు పోతనం
ఆ
ఒరిక్ వోతానం పండక్కి
లేేదు హాలిడేసు అ
ఎప్పుడు ఎప్పడ్నుంచి
మొన్నటించి ఇచ్చారు ఫ్రైడే నుంచి ఇ నిలు వీలు ఉండదు ప్రాజెక్ట్ వర్క్ ఉంది అది ఉందని అది కాక ఇంక ఎగ్జామ్ ఉన్ మన్ డి ఉంది సండే వస్తే అప్పుడు చదుకునేకి కానీ అలా లేద్
అవులా
మీరు ఎలారా ఇప్పుడైతే ప్రస్తుతానికి కాలేజీ లో మిడ్డు ఒకటి ఉంది ఇంగ ఈ మంత్ లాస్ట్ నుంచి సెమ్ ఉంది తర్టీ వన్ ఫోరు సెవను
తిన్నారా
లేదు తినాలి ఇంక మాకులేస్తాం పొద్దున టిఫిన్ చేయలా లేట్ గా లేస
ఉహు అవునా
ఆ ఇల్లు ముస్లిమ్స్ ఒళ్ళు మి ఏం స్పెషల్ కూడ చేయలా
రంజాన్ పండక్క
ఆ
ఈడ కూడా ఏం చెయల అంటే ఎవరో ఒకరు పాయస అవి ఇవి పెడతాంట మళ్ళీదా మీకు చెయలే సరే ఏ
బిర్యానీలు అంద చేసుకుంటారు కదా ముస్లిమ్స్ ఉంటే
అ
ముస్లిమ్స్ అయితే బిర్యానీ అందుకు పంచుతారు కదా మీ
ఊ బిర్యాణి పెటరు ఈడ ఎవరు పెట్టలేద ఎందుకు పెడతారు
వాళ్ళు ఇంట్లో చేసుకొని తింటారేమో
ఆ గదే ఆ శనివారం ఎవరు మనం తినము కదా
విచ్ సైడ్ ముస్లిమ్స్ పంచ పంచుతారు ప్యాకెట్ స్తు బిర్యానీ ప్యాకెట్లు అంతే
పంచుతరైతే
పంచుతారు బయటికి పోలే పోల బయట ఏంటి ఆడపంచుతారంటే వాళ్ళు ఇంటి రిలేటివ్స్ కి మాములుగా హిందూస్ కి అట్ల పంచుతారు ఇంటి పక్కల ఉండ వాళ్ళకి మా ఫ్రెండ్స్ల్ వోల్ చెప్
వాళ్ళు బా ఏస్తారు వంటలు
తెలుసు తిన్నాం మేము ఇంతకు ముందు కాలేజ్ ఉన్నింది ఇప్పుడంటే ఫోర్ డేస్ నుంచి రాలేదు కాబట్టి వాళ్ళు ఏమి తీసుకోలే దొందది సేమయా టైపు చీర్లాగా ఉంటాది ఏదో ఒకటి పంచుతారు అది ఎంత బాగుంటుందం
ఓకె ఏం చేస్తున్నారు
ఏం చెయలే ఇందాకే వేరే అక్క కాల్ చేసింది మాట్లాడతా ఉన్న
నేను అన్నం చేసాను ఇంగ కూర చేయలేదు ఒకటి బంట
అమ్మళ్ళకు కాల్ చేయల
అ
అమ్మళ్ళకి కాల్ చేయలేదా
చేయలే నైట్ చేస్తునా మళ్ళా కట్ చేస్తుందమ్మా మాట్లాడుతున్నానా
ఉమ్
ఏందో వాళ్ళు మళ్ళా అది ఇదని అంటన్నారని
ఉహు
కట్ చేసిం నేన్ మళ్ళ చేయన్న ఒ సార్లే మళ్ళ చేస్తాన్నది కట్ చేసింది
అదే మాట్లాడతన్నాం కట్ అయింపియనంది ఇంకా చేయల భార్గవ్ ఏం చేస్తున్నాడు
నిద్రపోతున్నాడు
అప్పుడేనా
ఉ
తిన్నాడా
తినలేదు ఇంకా చేస్తున్న వంట చేయాలి ఏమన్నా కూర ఏదో చేయాలి కర్రీ
ఉహ్ మామ బాడా
ఉ బాగునమందరం ఊరి పోవాలా పోవాలా మధ్యానం నుంచి
ఏ
ఏ మార్ అమ్మా నింటే అ ఒ పోదాం అమ్మ అమ్మా పాత ఎద్దు పండగ ప
ఏ ఎపోదు చికెను మటను
ఎవర్ రాలేదు అని అనిందంత
చికెను మట్టను వడలు అదేమొన్న ఎవరు లేకుండా మాకు పండుగ ఉన్నట్టే లేదు అని అన్నింది పండుగ రోజు మేమే ఇద్దర అమ్మ కూతుర్లం చేసుకోని మేమే దేవునికి పెట్టుకొని మేమే తిని మేమే పం నిద్రవి లేచినం మధ్య
ఏం జెస్తాం మాట్లాడే పోతే ఇప్పుడు నాలుగు రోజులు పడుత గాయత్రి పోతే ఇప్పుడు శుక్రవారం పోవాల శ శుక్రవారం నా బేస్తవరం పండగ బేస్తతవారం శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం రావాల మళ్ళా ఐదు రోజులు పడతాది
అంతేలే
ఉ ఐదు రోజులు పడతే ఇంకా మల మళ్ళ బడలు అవి ఇవి కట్టుకోల ఇబ్బందిగా ఉందని
హ
ఇగా పోలే కానీ పారనకు వస్తాంలే పారన రోజుకి వచ్చామ్లేట్ కానీ నవీన నవ్వితే ఏమి రాండి ఏముంది దానికి ముందు ఒక కేజీ మటన్ ఒక కేజీ చికెన్ తెచ్చుకుంట మచ్చలు అవుతాందని
ఎవరు అవ్వనా
అమ్మ హ
హీహీ
అంతేగ ఇంక మాన ఇప్పుడు మేమ్ పోకుండా వాళ్ళు కూడా తెచ్చుకో తిన్నారు
ఉమ్
అందుకే ఏం పోదామురాని మామనీ అడిగింది సర్లే పోదాములే అన్నా
ఆమ్
పండగ రోజే పోదమానడ ఆ యల్దేం పండగ పోతే మళ్ళా వారం ఐదు రోజులు వడ్తాది మన ఇడ ఆటన్న దోల్కొని డబ్బులు వొస్తయ్ అయినే పండుగలో బాడ ఎక్కువ పెడితే ఏయి రూపాలు ఎక్కువొచ్చిందిమే
ఆ
అట్లా ఊరిక లెక్క పోతే వేస్ట్ కదా ఏం కాదూ ఆమె ఆడికివొయ్యే గుడుకేం ఏంకాదులేని
అదే అమ్మనింది నాలు రోజులు ఎస్టే కదాని రామనిండి వచ్చా
లాగునే నాకేమో పోవాలనే ఉంది
హు హు
ఊ
ఏం చేసేదే భార్గవ్ పీజీ డబ్బులూ త్రీ డేస్ ఎక్స్ట్రా ఉండాలా నాకు నాలుగో తారీఖైపోతుంది డబ్బులు మేం ఏడో తారీఖు వరకు ఉన్నాల అయన్న ఓ రోజుకే రెండొందల యాభై అడుగుతున్నాడు
ఎందుకు మామూలుగా ఇప్పుడు నాలుగు వేలా ఐదు వొందలా రెండు వొందలా
నాలుగు వేలే
నాలుగు వేలేనా నాలుగు వేలకు రోజుకెంత బడ్తాది
అటైతే నూట ముప్పై మూడు వడ్తది అట్ట దీస్కోరు వీళ్ళు నార్మల్ నెలకైతే అంతా మాములే ఇక రోజుకైతే రెండొందలు
ఉమ్ నాల్ రోజులు గలిపి రెండొందల్ ఇయ్మంటనరా
రోజుకు రెండోందలు మూడురోజులకి ఆరొందలు పైన ఐతుంది రెండొందల యాభై రెండొందల యాభై జెప్పినాడు రెండొందలు చేస్కోన్ కనీసం రెండొందలన్నా చేస్కోన్నాంటే మూడొందలైతే అన్నాడు నెంజేసేర్
ఇలాంటప్పుడింగా మీది ఎన్నో తేదీ నుంచి ఎన్నో తేదీకి నీకేకువైయది
ట్రైన్స్ బోతానే ఉండాయిడ
కాదు నీకు అమౌంట్ కట్నేది ఎన్నో తేదీ నువ్ మాములు కట్టేది
ఎన్నీ
ఎన్నో తేదీ కట్టేది
నాలుగో తేదీకి మాయ్ కట్టేసినం ఆల్రెడీ నాలుగో తేదీ వరకు వస్తాది నాలుగైదు ఆరు ఏడు ఆ మూడు రోజులక్ గట్టాల మళ్ళ
మల ఆరు వందాలు ఆ ఒకటే సారి
ఆరు వందలు గాదు రెండొందల్ యాభై రెండొందల్ యాభై ఏడొందల్ యాభై
ఉమ్మ్మ్
ఇంగేమ్ జేసేది యాడికే ఇంగ కట్టాల తప్పదు
హ చేస్నం కూరెయ్యాల
సర్లే అయితే చేసుకోండి కూర మళ్ళ భార్గవ్ లేచాక వీడియో కాల్ జెయ్
భార్గవ్ లేశ్నాక చేయాలా సరేలే ఐతే
ఆ ఇగేంటి ఊరికెళ్తారైతే మధ్యాహ్న నుంచి
మూడు నుంచి బోదామనుకున్నా మూడు నుంచి అప్పుడు అమ్మా పనికిపోతది అవప్ పనిపోతాది గదా సర్లే బాయ్